ఏం చేస్తున్నారు.
ఖాళీగా ఉన్నా.
తిన్నవా.
ఆ తిన్నా నువ్ తిన్నావా.
తింటున్నా. ఏం చేసారు తిన్డానికి.
పప్పు, అన్నం.
అబ్బా నీకే మేలబ్బా.
మేం చికెన్ తెచ్చుకున్నాం పో.
అవునా మీ హాస్టల్లో ఫుడ్ పెడ్తన్నారా.
పెడతన్నారు.
ఇప్పుడు గ్యాస్ లేదంట నే. ఊహూ ఉడకనన్నం మా మయ్యా కడుపు నొప్పిస్తదేమో.
హాస్పిటలక్ పోవాల నంతే.
ఏం చేస్తాం అదే తినిసావాలా అంటావేమో అనుకున్నా. ఇంకా ఊరిక్ పోలే.
లేదు లీవులియ్యలే ఇప్పిస్తవా.
ఇప్పిస్తా ఇప్పిస్తా. ఐదు రూపాయలు ఇస్తే ఇప్పిస్తా.
ఐదు రూపాయలిస్ సాలు ఇప్పిచ్చు ఐతేే మేనేజర్ దగ్గరకొచ్చి మాట్లా
సరే సరే మీ మేనేజర్ నెంబర్ చెప్పు నేనే చేసుకుంటా అంటే మరి పర్సనల్గా అయ్యయ్యో సరేలే గానీ ఇదేంది హుమ్ ఏందో మర్చిపోతినే ఉండు చెప్తా పప్పు బావుంది మా హస్టల్ లో కావాల్నా
తీసుకొచ్చిస్తావా
ఉమ్మ్ ఇస్తా సూపర్ ఉంది
తిను నువ్వే ఫుల్లుగా నా పేరు చెప్పుకొని కూడ నువ్వే తిను
యాడ తినేది లేమ్మా మాకి హాఫ్ బాయిల్డ్ రైస్
మీక్ గూడ్నా
మాకు కూడా అంతే ఏం చేస్తాం అన్నీ అదే బతుకలు మనకన్నా రొంతన్నా బెస్ట్ ఇంకా కొంతమందికయితే పెరుగన్నము మధ్యాహ్నం అట్లా పెడ్తాన్నారు
మా ఆఫీస్లో వెజిటబుల్ రైస్ నూట పది రూపాయలు గైనై
ఓయమ్మ పెంచేసినారా
ఆ
ఓహో ఓకే ఓకే ఏం చేయలేమమ్మ మనం ఇంగ ఇంకేంటి సంగతులు
మీరే చెప్పాలి మేం వినాలి
ఉమ్మ్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారంట మీకీ ఇస్తారా
మాకు అట్లాంటి ఎక్స్పెక్ట్ చెయ్యకూడడు
ఇప్పుడు ను నీకు హాస్టల్లో ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు పెడతారా
కొనుక్కొని తినాలి బైట
ఓయమ్మ
ఇండి క్యూ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఉంది బిల్డింగ్ తో బిల్డింగ్ లో కొనుక్కొని తినాలి ఆఫీస్ బిల్డింగ్ లో చెప్పినా కదా నూట పది రూపాయలు రైస్ టన్
ఉమ్మ్ మ్మ్ మ్ ఓకే ఓకే క్యాబ్ ఎన్నింటికి
ఫైవ్ తర్టీ
ఊహూ లేచినావా లేదా ఇంగి
లేచినా లేచినా ఇంట్రెస్ట్ లేదు పోవాలని
ఊహూ పోవాల్సింది తప్పదు ఏం చెయ్ లేం ఇంగా
ఈ రూమ్ లో కబోర్డ్స్ అన్ని ఓపెన్ అయిపోతన్నాయే
మ్మ్ ఓపన్ ఐతాయి లాక్ ఎయ్ రు మేము మీదేస్తారా
మేమేసుకుంటాం
ఊహూ ఏసుకోండమ్మా ఏసుకోండ అందరికి చెప్పిన్నారంట మా కంపెనీలో వేరే డిప్ వేరే టీమ్ వాళ్ళ కైతే చెప్ వేసినారంట వర్క్ ఫ్రమ్ హోమ్ అని సిస్టమ్స్ డైరెక్ట్ ఇంటికే పంపిస్తామన్నారంట.
అబ్బా ఆ అట్లయితే వర్క్ ఉంటందో లేద ముందు అది చూసుకోండి
వింటది ఎందుకుండదు
నమ్మిచ్చి మోసం చేసి నమ్మిించి మోసం చేసారేమో
అంత సీన్ లేద్లే
నిన్న మా ఆఫీస్ లో ఒక అబ్బాయి దగ్గర అట్లే ఫ్రెషర్ దగ్గర లెటర్ రాయించుకున్నారు. లెటర్ రాయించుకొని నీకు డే షిఫ్ట్ కి మూవ్ చేస్తామని చెప్పేసి నిన్న చక్కగా ఇంటికి పంపించినారంట నిన్న నైట్.
ఉ హుమ్ ఏంది అది
అన్నిట్లో పర్ఫార్మెన్స్ బాగుంది ఫ్రెషర్ అబ్బాయి వాళ్ళ టీమ్ లో అందరికీ జాబ్లు ఉన్నయి యో తోప్ అబ్ ఆ అబ్బాయికి లేదనమాట
అట్ల ఉంటేనే ప్రాబ్లంలు వచ్చాయి ఊహుమ్ ఏం చేస్తాంఅమ్మా అంతే కష్టాలు ఉమ్మ్
మీ ఫ్రెండ్స్ తిన్నారా
తింటున్నాం నైట్ షిఫ్ట్ బతుకులు
మేము కూడా నైట్ షిఫ్ట్ మేమేం డే షిఫ్ట్ కాదు
వుమ్మ్ వుమ్మ్ ఏం చెయలేమమ్మ
మీ ఆఫిస్ టైమింగ్ సే బాగున్నాయి మా ఆఫీస్ టైమింగ్స్ కొన్ని
అవును బిరుగ్గా అయిపోతాయి తెల్సా
ఆ
ఊమ్మ్ మీ హాస్టల్ అయితే పెడతనారా ఫుడ్ అంత ఉమ్మ్
మీ పీజీలో వేరే కర్రీ చేయరంటరా
మా పేజీలో ఒకే కర్రీనే పొద్దున్నే చట్నీను అదే పెట్టింటారు అన్నమాట
మీకు అదన్న పెడతాన్నారు కొన్ని పీజీలు కర్డ్ రైస్ పెడతానారంట. పోయి తినిరాపో
ఉహుమ్మ్ ఇంకోటి తెల్సా ఉప్మా త్వరగా అయితాదని ఉప్మా చేస్తున్నారంట పొద్దున్న టిఫిన్
అవును దాంట్లో గదా లెటర్ లో అన్ని బంద్ అని
ఉమ్ ఊ ఉం మా కన్నా పొద్దునే టే ఏంది రెండు కర్ రెండు రైస్ వేసింది ఒకటి వైట్ రైసు ఒకటి వైట్ రైసు ఒకటి పులగంలాగా చేసింద పులగం పులగం అది చిత్రాన్నం లాగా ఉంది చిత్రాన్నం అని పెట్టుకున్న
అదే మీ పీజీ లోదే నా మా రూమ్ లో స్మెల్ వచ్చింది మా రూమ్ దాకాచ్చింది స్మెల్ అయితే
ఉ వచ్చింది వచ్చింది జోక్ బాగుంది లే
థ్యాంక్ యూ
వుకో నువ్వో పిచ్చోనివి
నువ్వు గూడ నవ్వు నేను గూడ నవ్వుతా
సరే సరే లే
అ
ఇంగే మ్మళ్లే
ఏం ఊరుకి ఊరుకి పోలేదా పండకి
పండగక్కి లీవ్ అడిగిన ట్రైనింగ్స్ వచ్చింది ఏం చేయాలో అడతాం కావడని
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటప్పుడు నీకెందుకు మళ్ళీ పండగకి లీవ్ మరీ పిచ్చిదానిలాగా మాట్లాడతావు
ట్రైనింగ్ కూడా ఉంది కదా ఇట్స్ ఓల్ మండేటరీ ఏం చేయలేం మన ఏంది ఆ నైట్ ఇ ఈడ ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలీదు కదా
మీకు కనీసం ఇస్తారన్న హోప్ అన్నా ఉంది మాకు అది కూడా లేదు కదా
అవును అవును చూడల ఏం చేలే మమ్మ
క్కపిల్ల ఉంటది ఆ పిల్ ఆ బక్కపిల్లని దొడుకొనిపో మీ ధం మీ ఊరికి
పిలుచుకపోతాం పిలుచుకపోతాం అమ్మేద్దాం
ఆ పిల్లని వాళ్ళమ్మా ఎడికి పంపియదు ఆ పిల్ల ఎడికి వస్తది లే
అవును హు ఎం చేలేము అమ్మా ఉం
ఏంలా సంబంధి మీ పాపకు చీరలు కొనిస్తామ అని చెప్పి తొడుకొని వెళ్ళిపో
ఉం ఆ వాళ్ళమ్మ సరిలే అని చెప్తాదా
అంతే
ఉం ఓకే ఓకే
నాకు ఎంత మంచి ఐడియాలు వస్తున్నాయో
ఉం ఐడియాలు వస్తాయి ఐడియా సె బాప్ హుమ్ బాక్స్ తెచ్చుకున్నా మళ్ళీ
ఏమో మా ఫ్రెండ్స్ రెండు కోతులున్నాయి ఆ కోతులు తెచ్చినాయి
నువా ఆ పెద్ద గత్ వాళ్ళకి నువ్వు పిల్ల కోతి పెద్ద కోతే లీడర్ అయితే పెద్ద కోతి
తిను
మ మీరు ఎట్లాంటే అట్లా గ్యాంగ్ లీడర్ అంటేనే మి హాస్టల్లో నువ్వే
అవును మొత్తం ఆంటీ పీజీ మెయింటెనెన్సే నాకు ఇస్తుది నీకు తిలియదా
అదే అదే ఎవరు కొత్త పాప వచింది ఆ పాపా ను బయటికి దుబ్బేసిన అంట
ఎవరు
ఎవరో కొత్త పాప వచ్చిండే మీ రూమ్ లోకి మీరు మా రూమ్ లోకి రావద్దు అన్నా వాటనే
మినిమం ఉంటది నేనంటే ఇంకో పాప కూడా రావాలని ట్రై చేస్తంది ఆ పిల్లని పక్క రూమ్ లేకి పంపించేస్తాను ఇప్పుడు మారుూమ్ లోనే తిరుగుతాంది రోజు రౌండ్ తిరుగుతాంది ఆ పిల్ల
అ నువ్వు అనుకోన్నావ అనుకోవా మళ్ళా వారు వన్ సైడే
ఆ పిల్ల ఏమి వాళ్ళ ఫ్యాన్ ఏం కాదు అట్లా చెప్తే భయపడ్డానికి
ఉ బాలయ్య
నో
హు సరే లేమా ఏం సినిమా పోలేదా సినిమా పోతానవవా ఉగాది కి
ఆ రా పోదాం ఇద్దరం
హు పోదాం నువ్వు మీ ఊర్లో ఉండు నేను మా ఊర్లో ఉంటా నువ్వు మీ ఊర్లో థయేటర్ పో నేను మా ఊళలో థయేటర్ పో
ఆ ఇద్దరం పోయి స్నాపులు పెట్టుకు కుందాం
ఊ ఓకే ఓకే
నీ పక్కన పొట్ పొట్టి పిల్ల ఏం భలే నవ్వుతా అన్నట్టుంది
అస్సలు పట్టించుకోలే ఫోన్ చూసుకుంటాది
ఎప్పుడు ఆ పిల్లలకు ఫోన్ పిచ్చిది ఆ పిల్లతో కొంచెం జాగ్రత్త పొట్టి పిల్లతో
ఉ ఏ మంచిదే ఆ పాప
నీక ఎవరు చెప్పినార ఆ పిల్ల మంచిదని చానా చెడ్డది ఆ పిల్ల
అవునా అయ్యయ్యో సారే సరేలే అమ్మా
సర్లేమ్మా నీ అంత ఖాళీగా లేము
మేమేం ఖాళీగా లేంలే
బిజీగా తింటానవా
తింటున్నా తినలేక తినలేక తింటున్నా ఏం చేస్తాం తప్పదు కదా
అరే అంత కష్టంగా తినాల్సిన అవసరం ఏం లేదు లే బాయ్
బాయ్